చెప్పురా
హాయ్
హాయ్
ఏం చేస్తున్నావ్
ఏం లేదు. తను
నేను ఉట్టిగనే కూచున్నా. బోర్ కొడుతుందని కూర్చున్నా
హ్ ఏంమూవీస్ చూసినవ్ ఈ మధ్యా
మూవీస్ అంటే హిందీ మూవీస్ కొన్ని చూసా
తెలుగు చూడరా
తెలుగు కూడా చూస్తా కాని అన్ని అంటే ఇప్పుడు కొత్తగ వచ్చిన మూవీస్ అయితే చూడలేదు.
అవునా
హ్ కొన్ని నచ్చింది అయితే కొంచెం స్టోరి బాగుంటే, కొంచెం రివ్యూస్ బావుంటే అట్లాంటి అయితే చూస్తా.
సి మూవీ చూడాలి.
అవును లేకపోతే దారితు
పోతే చూడవు.
ఆ అంతే మళ్ళీ ఒ తాన్
డ్రేస్సు కొనేటప్పుడేమో స్తుంది బాగుంటే కొంటాం.
హహ అవును
లేకపోతే ఆ డ్రేస్సు పక్కకు పడేత్తం.
చిన్నగా
అట్లా ఉంటది.
అవును అంటే ఎ శ్రీరామనవమి రో జు ఏం చేస్తరు మరి
శ్రీరామనవమి రోజు టెంపుల్ కి వెళ్తాం, అక్కడ దేవుడికి పెళ్ళి కళ్యాణం ఉంటది. అ టెంపుల్ కి వెళ్ళి పూజ అయినా కళ్యాణం అయినాక ఇగ దర్శనం చేసుకొని ప్రసాదాలు అవు ఉంటదిగ బెల్లం వాటరు
ఉమ్
ప్రసాదము కోటి పులిస్ చోర అండ్ భక్ష్యం అంటారు ఐడియా ఉందో లేదో నీకు పూర్ణమే లా కాని అది ఇట్ల చపా
ఓకే ఓకే ఆ చపాతిల ఉంటది అదా ఆ తెలుసు
ప్రసాదం ఇస్తారు అవి తీసేసుకొని దేవుడి దర్శనం చేసుకొని వచ్చేద్దాం
ఇంట్లో అయితే ఏం చేయరా
ఆ ఇంట్లో పూజ చేసుకుంటాం మార్నింగ్ లేసి తలస్నానం చేసి పూజ చేసుకొని గుడికి వెళ్తాం
ఆహా
ఉమ్
దీపావళి అయితే మేము కూడా అంటే క్రాకర్స్ అవి ఇవి మేము కూడా చేస్తాం
ఉమ్ కనీ పూజ లాంటిది ఏం జేయర్
ఆ ఏం లేదు అడి ఉట్టిగా క్రాకర్స్ ఉంటాయి కదా అవి కాలుస్తాం
హోలీ ఎట్లా ఆడిరు బా ఆడిరా హోలీ
మాకు హోలీ ఉండదు కదా
మా ఉండకపోయినా ఆడదారేమో కదా
ఆహా ఆడం మేమైతే మేమైతే ఆడం అంటే కొంతమం అదే ఆడతారు కానీ మేమైతే ఆడం ఎక్కువ
ఉమ్ ఇస్ నేను కూడా ఆడలే హోలీ అంత ఇంట్రెస్ట్ లేదు ఎప్పుడో చిన్న అప్పుడు ఆడి అ ఎక్కువ ఇక్కడ పిల్లలు కూడా ఎవరు లేరు ఆడుకోవడానికి అందూరు పెద్దోలే ఆ ఉమ్
మా సైడ్ కూడా అం తొ ఎవరు లేరు కానీ ఆడుకున్నారు ఒ హోలీ అయితే
అవునా
ఉమ్ ఇంతకు ముందులాగా ఆ ఇంతకు ముందులాగా అప్పుడైతే ఏ ఫెస్టివల్ అయినా కొంచెం వైబ్ వేరేలా ఉండే
ఇ కరోనా వచ్చినా కాంచి మొ
ఆ అవును ఇప్పుడు ఏ ఫెస్టివల్ కూడా ఏ ఫెస్టివల్ కూడా అంత వైబ్ అంత లేదు నార్ మల్ గా ఉంద జరిగింద టే డే ఏ మొత్తం జరిగింద అంతే
ఉమ్
అంత ఫెస్టివల్ లాగ అంత ఏం లేదు అప్పుడైతే కొంచెం వేరేలా లా ఉండేది
ఉమ్
మళ్ళీ డేస్ కూడా తొందర తొందర్ వెళ్ళిపోతున్నాయి ఇయర్స్ కూడా అంటే ఆ ఓన్లీ జనవరి
కల్ ముస్ తెలిసే లోపు ఒక మంత్ అయిపోతుంది అ అసలు అర్ధం కావట్లేదు
ఫెబు మార్చు కొంచెం అట్లా ఇలా అనిపిస్తుంది తర్వాత ఇక ఏప్రిల్ మే ఇక స్పీడ్ స్పీడ్ వెళ్ళిపోతుంది
అవును హ
కొంచెం ఇవై కొంచం డే టైం ఎక్కువ టది కాబట్టి అట్లా అపిస్తుంది అవయితే డే కొంచెం తొందరగా అయిపోతంటది చీకటి తొందరగా పడుతుది అసలు తొందర తొందరగా అయిపోతు
ఆ చలికాలం అంత తిగన్ అ ఉంటదిగా తొందరగా పోతది వద్దు
నాకైతే కొంచం నచ్చేది అయితే ఎండాకాలం ఆ ఇదైతే కొంచం ఎందైంతే కాని ఏం కాదుగాని వా అది రైనీ సీజన్ల అతే మొత్తం వర్షం వస్తే బూడదా మొత్తం ఇబ్బంది ఆ అస్సలు నచ్చదు నాకైతే
అదంతా
సేమ్ నచ్చదు అసలు వర్షకాలం అంటేనే నచ్చదు నాకైతే
వర్షానికి ఇల్లులు పోతాంట యి మళ్ళీ అవి నిండిపోతాయి అల్ నిండుతాయి ఊర్లకి కొత్త అంత జన నష్టం అంత
అవును మళ్ళీ అంతా వర్కర్స్కి మళ్ళీ వర్కింగ్ కూడా అంత ఏం ఉండదు అది వర్షాకాలం వస్తే చాలా మంది ఇంట్లల్లో ఉంటారు వర్షానికి
అవును బయటికి వెళ్ళలేరు వర్షంలో కాకపోతే బజ్జీలు బాగుంటాయి వేడి వేడి బజ్జీ వర్షంలా బడి. జిల్ది నాలుగు మంచిగా వేడి వేడిగా.
ఆహ్ సీజన్ లో అయితే ఇగా ఆహ్ ఇంట్లోనే ఉంటారు ఇగా.
ఆహ్ మంచిగుంటది కాకపోతే వేడి వేడిగా ఎప్పుడదప్పుడు. తినేయ్యాలి వండు. పోనీ. కర్రీస్ గాని రైస్. బాగా వర్షం పడుతంటే బజ్జీలు తింటా ఉండాలి బాగుంటది.
ఆహ్.
పునుగులు కానీ. లే బజ్జీలు గనీ ఇంకా గప్చుప్.
గప్చుపు అయితే అది ఫేవరెట్ ఇగ అది నచ్చని వాళ్ళే ఉండరు అసలు.
ఈరోజు తిన్న నేను ఈవినింగ్. ఒక ఆంటీ ఉంటది. ఒక్కఆమె. తెలిసిన ఆంటీ ఉంటది. ఆమె కూడ ఇచ్చింది.
ఆహా.
తిన్ను. మంచిగా చేస్తారు బస్ స్టాడ్లా గప్ చుప్ తొర్రూరు బస్ స్టాండ్లా.
తొర్రూరు బస్ స్టాండ్ అటు సైడా మేమేమో. అది ఆ హాస్పిటల్ ఉంటది కదా ఏ హాస్పిటల్ అంటే. అదే. నెహ్రూ సెంట్ అదీం. ఇందిరాగాంధీ సెంటర్ కొంచెం దాటాకుంటాది కదా.
ఉమ్మ్ అవునా ఏమ్ హస్పిటల్బా ఫోన్గేటా
ఆహ్ పో అను. కాదు కొం కొంచం దానికన్నా ఇటు రైట్ సైడ్ లో ఉంటది. హాస్పిటల్ అంతా తల్లడ సతీష్ ఆ హాస్పిటల్ లో ఉండే అంకులు ఇగ నేనే. ఎక్కువైతే ఆ హ అక్కడికే వెళ్తా.
అవునా.
అది చిన్నప్పటి నుంచి అక్కడే ఎక్కువ.
ఉమ్మ్.
అంకుల్ అంటే వాళ్ళ డాడీ చేసేవాళ్ళు ముందు ఇప్పుడేమో అంకుల్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి అంకుల్ చేస్తున్నారు.
ఉహూ.
ఎక్కువైతే అక్కడికె వెళ్తాం మా ఫ్రెండ్స్ మేమైతే ఆ అంకుల్ దగ్గరికే వెళ్తాం. మళ్ళీ వేరే దగ్గర ట్రై చేస్తే కొంచెం టేస్ట్ డిఫరెంట్ ఉంటది.
ఎప్పుడు తిన్నది అప్ప్
ఆ అవును స్టమప్ తే ఉంటాది
అదే అదే బయటకూడ ష్టిట్ ఉంది ఇప్పుడు
ఆ
ఇంకా ఏవన్నా మంచిగా ఉన్నయ
షవర్మ కూడా బాగుండెది
అదే
స్టార్టింగ్ అంటే కూ పె అవి ఏమంటారు అంత అడ్రస్ ఫస్ట్ అయితే తెలివదు ఆ తెలిసినప్పటి నుంచి అయితే అవి ఎక్కువ తింటున్న ఇక
ఆహు బాగుంటాది టేస్ట్ అది చేసే విధానం బట్టి ట్టి టేస్ట్ బాగుంటాయి కదా్చెప్పులు వును కదా
సమోసలు కూడా బానే ఉంటాయి
ఆ సమోసా అది ముత్యాలమ్మ గుడి ఆడ ఫేవరెట్ మామూలు గుండావాసలు ఏ మీ మామయ్య వత్తడా
అక్కడ రెండు అవి ఉంటాయి రెండు దగ్గర కూడా బాగుంటాయి నేను ఎక్కువ
తర్వాత తెలవద్ ఫస్ట్ పెట్టిన వాళ్ళది తెలుసు
ఏది అది తెలంగాణదా లేకపోతే ఇంకొకట ఆహా అవును నేను కూడా ఎక్కువ కడిగిఎళ్దా
మ్మ్ ఫులి ఎడతారు
అవును
మళ్ళీ ముత్తాలమ్మ గుడి లో మంచిగా ఉంది
అవును అప్పుడు అలా లేదు అది చిన్నగా ఉండేది కదా
ఆ ఉండేది
అవున ఇప్పుడు మొత్తం అంటే అది చెట్టు పెట్టేసి అది కట్టిళ్ళ కదా
ఆ ఆ చెట్టు పెట్టినాకే గుడిగాట్టినట్టు అట్లనే వచ్చింది చెట్టు మధ్య మద్యలో ఉంది గుడి చుట్టూ కట్కొచ్చు
మంత్స్ అవుతుంది అనుకుంటా కదా
బోనాల్ గిడ బాగ్ జేషీర్రు ఉ
అవును మా అంటే కాలనీలో కూడా మా అంటే వీళ్ళ వెళ్ తారు
బోనం చేసుకొని వెళ్తారు ఆ కుండలు బొట్లు పెట్టి వేపమండలు వెట్టి
ఉ
ఓణం జెళ్ళి ఇత్తారు దేవతకి
ఆహా అవును మా అంటే మా ఇట్ సైడ్ ఆంటీ వాళ్ళు అ అందరు ఒకే మాట మీద ఉండి ఒకే రోజు
చేసుకుంటారు పండగ అంటే బజ బజారుకు ఓ రోజు చేసుకుంటాడ అందరూ కాకుండ
అవును ఎక్కువ అయితే సండే రోజే చేస్
ఎందుకంటే అందరికి లీవ్స్ ఉం టాయి కాబట్టి సండే వీలు పడుతదేమో మేబి హమ్
మా అంటే ఇటు సైడ్ ఉన్న ఆంటి వాళ్ళు వెళ్త అంటే చూసాను నేను కూడా చాలా సార్లు మా దాంట్లో ఏమో మొహరం పండుగకి అలాంటిదే తెస్తారు అంటే అందులోనే షరవత్ చేస్తారు అలాంటి దాంట్లోనే అది కుండ ఉంటదిగా చిన్నాద అందులో షేర్వత్ చేస్ స్తారు మిల్క్ ది చేస్తారు బెల్లంది చేస్తారు
అవునా
మోహరం పండగ రోజు అందులో చేస్తే టేస్ట్ వేరెల ఉంటది నార్మల్ గా కూడ చేయొచ్చు చ్చుగానే అందులో అంత ఏం వుం
ఒట్టి కుండలో పచ్చడి చేసుకున్నట్టు అట్లా
ఆ అట్లనే సేమ్ కానీ అదేమో బెల్లందిగ మొత్తం బెల్లము అవే ఉంటది అందులో ఏమంతా ఏం జేయము ఇగ
ఓన్లీ బెల్లం వాటారే ఉంటాయి
ఆ బెల్లము ది సోంపు ఇంకా అది ఫ్లవర్స్ ది ఉంటాయి కదా అది ఏస్తం
అంతే కానీ ఇవి మొత్తం అంటే మీరు అది ఉగాది పచ్చడికి ఏమో సాల్ట్ అలాంటివి వేస్తారు కద అది వేస్తారు కదా కార రం కొంచెం
మామిడికాయ కొమ్ బరీ బెళ్ళం వ్యాప పువ్వు చుక్కలు మంచిగున్నాయి